ఏం చేస్తున్నారు
రీల్స్ చూస్తున్నా
రీల్సా
ఆ
హ్మ్మ్ అప్డేట్ గానే ఉన్నారు అయితే అన్నిట్లల్లా
అప్డేట్లా ఉండకపోతే ఎట్ల మేడం
అవును అప్డేట్ ఉండాలి గాని అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజు బెటర్ అనిదో అన్నారు
అ లవ్ మ్యారేజ్ బెటర్ మేడమ్ నక్ లు సతే
ఆహ అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా
వాళ్ళ గురించి మనం తెలియదు వీళ్ళ గురించి తెలియదు నాకైతే ఫ్యూచర్ లవ్ మ్యారేజ్ చేస్తానును
ఏమన్నా ఉన్నదా కాస్ట్ ఇట్లా
అదేతే కలులాగా మీలీపగానే యితే న తంగట అయితా నీ ఎవరన్నా కొత్తళ్ళు ఉంటే చేసుకుందాం అనుకుంటా కాస్ట్ పరంగా అయితే నాకేం లే
అవునా
క్యాసిటు గీస్టులు అయితే ఏం లే చెప్పాలేన్ ఒకే మంచిగా ఉండాలి నాతో
ఉ ఫ్రీగా ఉండాలంటూ
ఇదేంతే
హ
అప్ప మయితడి
ఇంకా ఆ మీ పిన్ని వాళ్ళు ఇట్లా ఎవరైన్నారా మమ్మీకి సిస్టర్స్ మీ సిస్టర్ మమ్మీ వాళ్ళకి
నన్ను గొటకన్నంటే మా అన్నయప్పడి వాళ్ళకు అన్నయ
హ్మ్
అన్నయి ఉన్నాడు
అవునా
అన్నయ్య ఇద్దరు ఇద్దరు అన్నయలున్నారు. ఒక అన్నయ్య చనిపోయారు.
మ్మ్ హ్మ్ ఇంకా
ఇంకా అంటే మా చిన్నమ్మ మా చిన్నమామ కూతురున్నది
హ్మ్ హు మరి మీరు ఏం జాబ్ చేద్దాం అనుకుంటళ్లు
డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ మ్ ల్ నేర్చుకుంటా
ఏంటది
ఏ ఎంమెల్
మ్మ్ హ్మ్ అంటే అద్ దేని గురించి
ఏ ఐ ఇప్పుడు బాగా ట్రెండ్ ఐతది చూస్నారా
ఆ ఏయి ఆ
దాని గురించి
హ
ఆ కోచింగ్ నేర్చుకొని ట్వంటీ లాక్స్ అడా ట్వంటీ లాక్స్ పర్ యాణం
ఊహు
సర్పరాజిదమ్య
అర్
గవర్నమెట్ విధ గవర్నమెంట్ అంట కూడా ట్రై చేస్తానా లకు చెప్పొద్దు ఇంతా లేకపోతే ఇవి ఇడి ఇ ట్రై చేసుకుంటా
ఊహు అన్నిటికీ ప్రయత్నించాలి ఎందుకంటే అన్నిటికిీ ప్రయత్నించితేనే కదా మనకి ఏదో ఒకటి తగులుద్ది
హా అన్నిటికి ప్రిపేర్ అయితనా అన్ని ఎస్తాను
ఉ అన్నిటికీ చదువాలె అన్నిటికిీ అవాలి ఇంక
మీకెం డ్రీమ్స్ లేవా తల్లలు కళలు కరళగా మిగిలిపోయినయ లేకపోతే మన్న రియల్ఐ ఉన్నాయ
అయితున్నయి నిజాలు అయితున్నయి
బాబ్
ఇంక
లైఫ్ ఎలా ఉండది మరి ఇప్పుడు
అంతా బావుంది
అంత బాగుందా
అ
అంతా బాగుందా
బాగుంది జీవితం నా జీవితం మంచి కుటుంబం దొరికింది మంచి పర్సెన్స్ అంతా మన్చాడ పడుచు అందరు డు బానే ఉంది
అందరు క్లోజ్ గ ఉంటారు
హుమ్
అందరు క్లోజ్గ ఉంటారు అండి
ఉమ్ అందరు బానే ఉంటాళ్ళు పిల్లలు అయితే ఇంకా చాలా బాగుంటారు మంచిగా మాట్లాడతారు అంతా
పిల్లలంటే
ఆడపడుచు వాళ్ళ పిల్లలు
ఒహో
ఇకా ఏం జాబ్ ఇంకా దేని గురించి ఏదైన కొత్తది ఏమన్నా చెయొచ్చు కదా అబ్బాయిలే కదా మీరు
కొత్త ట్రై చేస్తున్నాం మేడం అంత అట్ అట్గాం కాలీగా ఏం లేను అన్నిటికి చూసుకుంటున్నా
ఉవ్ ఊహు
ఏం పేలు ఇక్కడ ఏ మంచిగ ఏ ఐ గురించి నేర్చుకొని ఇంటికాడ డైరీ ఫామ్ ఉన్నది అది మీట ఏం చేసుకుంటా
అవున ఏం డైరి ఫామ్
ఆ
దేని గురించి డైరీ ఫామ్
హలో
ఏమ్ డైరి ఫమ్
రీ ఫ మంట బ పల వ
బఫెల్ హస్ దా
ఉ
ములదాన్ని మంటారు పోలపారం
కొల్ ఫారంమ్ ఎ పారం
ఇంకా
ఏన్నా మడం
కానీ ఈ మొత్తం జనాభా అయితే అసలు తృతగాం చనిపోత వాళ్ళు వయసులో ఉన్నోళ్ళ
డేర్ లైఫ్ లో డేర్నెస్ ఉంటలేదు మేడం అందరికి ఆ మనేలైఫ ఇద ఇది అనుకుంటడా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఎంత
అవును ముస్లిల ఒక్కొక్కళ ఇప్పుడు వంద జ సంవత్సరాలు వచ్చినా ని ముసలళ్ళు బతుకుతున్నారు కాకపోతే ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకడానికి ట్రై చేస్తున్నారు ఇంకా ము సలవా యితే కానీ వీళ్ళయితే జీవితాల మీద అసలు కొంచెం
ఒక అమ్మాయి కాదన్న కాని ఒక అమ్మాయి కాదన్నదని సడిపోడు
హ
అదంతా ఒక సక్సెస్ అయి చూపితే ఆ రోజు ఎట్ంటది చెప్పన్నా ఒక బగట్ట వ వీన్నే తీర్చి పెెట్టుకున్నారా అనొక తాట రావాలి
అవును
బీన్నారని నిలిచిపెట్టుకున్నది మంచగుండడు ఆర అని ఒక ఎక్సంపుల్ గా అన్నమాట
వెబ్ సిరిస్ ఏమనా చూతారా మీరు
ఇప్పటి వరకు అయితే ఇంక చూస్తున్న టాక్సీక్ గర్ల్ ఫ్రెండ్ అది
నేను నిన్న మూడు నాలుగు వెబ్ సిరీస్ చూసిన తెలుసా రికార్డు రాసుకుంటా
ఏం చుత్తూరి చెప్పండి మేం కూడా చూస్తాం
చాలా బాగున్నాయి అసలు వెబ్ సిరీస్ యూట్యూబ్లా మ్
నీకి టాక్సీక్ బాయ్ ఫ్రెండ్ లెక్క గసువంటోళ్ల ఒక అమ్మాయి దొరికితే చాలు
మ్మ్
ఆ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఒక ఒక వెబ్ సిరీస్ ఉన్నది
నార్సింగ్ భాయా
టాక్సీక్ గర్ల్ఫ్రెండ్
ఎవరు
టాక్సిక్ గర్ల్ఫ్రెండ్స్
కార్తిక్ ఎవరు
కార్తిక్ కాదు టాక్సిక్
కార్తీక్ ఎవరు
కార్తిక్ కాదు టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్
ఎవరు
అర్థమైతలేదాయే నీకు
ఎవరి పేరు చెప్తనవ్ నువ్వు
పేరు కాదు టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్
టాక్సిక్ కానా టాక్సిిక్ అండాస్ అసలు మీనింగ్ ఎంటిది
టాక్సిక్ కంటే ఇప్పుడు మన మనకు కండీషన్ లో ఉంచి కూడా దానిగా
ఓహో మీరు దయ్యాలు ఉంటాయని అంటే నమ్ముతారా
ఆ నంత పక్కా
ఎట్ల
మే మేం ఫేస్ చేసినాం కాబట్టి
నిజంగా చూశిల్ల దయ్యాన్ని
చూడలేదు గని
చెప్ తిన్నారా నేను కూడా మొన్నటి దాకా నమ్మలే మొన్న అన్నరు కొంచెం భయమయింది కాపోతే ఇప్పుడు ఇగ అదంతా కాదు ఉంటయి దయ్యాలు అని అనిపితాంది
ఉంటాయి ఉంటయి
మీరు చూసిల్ల ఉంటయి అని ఎట్ల చెప్పగలుగుతరు మీరు
అవి మనం మన వాతావరణం ల ఉంటాయి గని మనకు కనవడయి గంతే అవి
ఇప్పుడు నీ పక్కన ఉందని అనుకుంటానవా
గా ఆయనే ఏయ్యు
అట్ల ఎట్ల చెప్ప గలుగుతరు మరి దయ్యం ఉన్నది అని
ఎట్లా చెప్తా అంటే ఫేస్ చేసినాం కాట్టి చెప్తానా
అవున ఇట్లా ఎప్పుడు ఫేస్ చేసిళు దయాన్ని చెప్పండి కొంచెం నాకు వివరంగా
ఎప్పుడుంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా
డిగ్రీ ఫస్ట్ ఇయర్
ఉ
హు చూసినావా